హలో హలో
హలో తినడానికి
ఆ హలో హలో ఆ తినడానికి వచ్చా అవును అవును మీకు మన ఫేమస్ ఫుడ్స్ తెలుసా అంటే ప్రసిద్ధిగాంచిన వంటకాలు
ఏ దిగా
ఏవేవి అంటే ఏపీలో అయితే పులిహోర ఆంధ్ర పద ఇష్టట్లైతే
అవును అ అందులోను మన జిల్లాలకు ఒక్కొ జిల్లా ఒక్కొక్క అందులోను మన జిల్లాలో ఒక్కొక్క దాంట్లో అవును
అవ్ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి ఉంది కాని మనము స్టేట్స్ వైజ్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కయితే పులిహోర
అవును అందులోనుూ రాయలసీమ కోచ్చేసరికి ఈ రాగి జావ రాగి ముద్ద నాటుకోడి
నాటు కోడి ఓకే
అవును నాటుకోడి పులుసులోకి రాగి జావ రాగి ముద్ద వేసుకొని తింటుంటే భారీ ఉంటది
ఆ అవును ఇంకా మనం బిర్యానీ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్
అవును అవును అదే చానా మంచిగుంటారు ఆ పక్క అంత
చాలా బాగుంటుంది
రాయలసీమకి వచ్చేసరికి మంచి పష్టికాహారాన్ని చూస్తారు జొన్న రొట్టెలు కాబట్టి చ సద్దలు రగి ముద్ద అందులోను అందులోనూ మనోళకి చికెన్ అంటే భారీ ఇష్టం
అవును చికెన్ అనే కాదు నాన్ వెెజ్ ఏదైనా ఇష్టం ముమే
ఏదైనా అవును ఇంకా మనోళ్ళు శాకాహ శాకాహారాలలకు వచ్చేసరికి శాకాహారాల కూడా చానా వెరిటీస్ ఉంటాయి
ఆ
వాళ్ళలో పులిహోర పాయసము ఉంటాయి ఇంకా మిఠాయిలకు వచ్చేసరికి పాయసం మడ అబ్బా
గోంగూర పచ్చడి గుని ఫేమస్సే మనకి.
వంట చేసే విధానం కావచ్చు ఇంగా లేపుతాయి గోంగూర పచ్చ
అవునవును
మ్మ్ ఇంకా అనం పప్పు ఎల్లవి
అవునవును మామూలుగా అవీ ఇక్కడ ఇం అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ పెళ్లి జరిగినా గానీ అవి ఉంటాయి. గ్యారంటీగా ఉంటాయి పప్పు ఉంటుంది రస ముంటుంది సాంబార్ ఉంటుంది వైట్ రైసు
అవును పక్క అవీ విధానం అరిటాకు లో ఒక పది పన్నెండు రకాలు పెడు అన్ని మనం మొదల్ నుంచి చూసుకుంటే అవును మొదలనుంచి చూసుకుంటే అన్నం, పప్పు, రసము, సాంబారు, ఇంకా పక్కన మళ్ళీ అప్పడము లేదంటే ఏదైనా కూర మంచి ఆహ్లాదంగా ఉంటుంది ఆ వా తావరణం కావచ్చు అప్పుడు ఆ దాన్ని ఆ భోజనాన్ని ఎంజాయ్ చేస్తు తింటే ఇంక నాన్ వెజ్ మన మాంసాహారుల పెళ్ళిళ్ళకు వచ్చేసరికి మనకి పెరుగు ప చ్చడి ఆ చికెను, బిర్యానీలు అందులోనూ మరి వెరైటీలు కూడ ఉంటాయి. బా డిఫ్ చాన విధాన విధానాలుగా చేస్తరు చికెన్లని
అవును అవును అవును గోంగూర బిర్యానీ ఆ చాల కుండ బిర్యానీ అం టారు బ్బా ఆ బొంగులో బిర్యానీ అంటారు చాల బిర్యానీలు ఉన్నాయి గదా బిర్యానీ లోనే దగ్గర దగ్గర ఓ వంద రకాలు ఉంటాయి
చెప్తామండి అ అందులోనూ ఈ మాకు పొద్దున భుజించే ఫలహారాలకైతే పొంగలు ఇడ్లీ
కాణి మగ ఇక్కడ నాకు మా కడపలో అయితే మాకు చాలా ఫేమస్ ఆ టిఫిన్స్ లో అయితే దోశ కారం దోశ కడప కారం దోశ
అవునవును నేన్ కూడా విన్నా భార భారీ ఉంటది
చాలా ఫేమస్
అవునవును అలా ఇప్పుడే నా
మీ ఊర్లో ఏం ఫేమస్ చ మీ ఊర్లో చాలా
మా ఆ ఊసీల్ ఎక్కువ ఈ మామూలుగా అన్నం చపాతి తింటారు ఇంకా అన్నము తక్కువ అంటే మొత్తం పనులకు వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు కాబట్టి టిఫిన్లను తక్కువ చూస్తారు అన్నము ఇ ఎక్కువ కానీ బాగుం ఉంటది ఉగ్గాని చేసుకుంటారు బజ్జీ చేస్తారు దానిలోకి ఆ ఏదైతే కాంబినేషన్ ఉంటందో ఉగ్గాని బజ్జీ బాగుంటది
ఆ. హ అవునవును
అ ఇంకా అవి పూరీలోకి మళ్ళీ చట్నీలు ఆ ఈ పచ్చడి
ఆ
పచ్చడి అంటె గుర్తొచ్చింది ఉగాది పచ్చడి కూడా అదేదో షడ్
అవునవును అవును అవును అవును చాలా బావుంటుంది ఏడు రుచులు కలపాలవి
ఏమెమ్ రుచులు కలుపుతారాంటకి
ఏమేమి రుచులు కలుపుతారంటే తీపు కారం పులుపు వగురు చేదు
అవును నేను విన్నాను మా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా వాళ్ళు మా ఊర్లో వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు అదే
అవును
వేప పూతని అవునవును వేప పూతని తీసుకొని మ్ ఏవేవో వేస్తారు చూసి మీ కార్ ము మళ్ళీ వేపాకూడ వేస్తారు సరా
ఆ వేపాకునేస్తరు కొంతమంది చేదు కోసం కొంతమంది కాకరకాయ వేస్తారు కానీ చాలా వరకు పల్లెల్లోయి అయితే వేపాకేస్తరు
కాకరగాయ ఫస్ట్ మొదటిసారి వింటుంది బట్ నేను ఎపుడూ వేపాకుప్పుతనే చేస్తారని విన్నా
అంటే వేపాకు దొరకన వాళ్ళు కాకరకాయ తీసుకుంటారు ఎందుకంటే వేపాకు కాకరకాయ ఒకే చేదే ఉంటుంది మ
అవునవును అవునవును నేను విన్నా ఇవే అప్పుడు అవును వేపాకు కంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది టది
అప్పుడు చేసుకుంటారు బా తింటారు భలే ఉంటుంది అయితే పచ్చడి
అవును నేనేం తిన్నానంటే దీని అందరికీ ఒక కారణం అయితే ఉంటది ఎందుకంటే వే అంటారు కద వేప వెయ్యి రోకాలకు మందు అనే అది సామెత
అవును అవును అవును
చేయడం వల్ల మనకు కూడ ఆరోగ్యం కూడ బాగుంటది అవును
అవును
ఇప్పుడు ఎంతైనా పూర్వీకుల ఊరు పక్కనే ఏది పెట్టరని మనకొక్కటి ఉంటది కద ఆనవాయితీ ఏం పెట్టినా ఆరోగ్యం కోసం మనుషులు ఎక్కువ కాలం బతకాలని
అంతే అంతే పోష్టికాహారమే తినమని చెప్ తర పెద్ద వాళ్ళంతా
అవునవును వాళ్ళ అదియ తినే చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం మ కినారు
ఆహ కానీ ఈ మధ్య బర్గరు పిజ్జా జాలు ఇవన్నీ తిని ఊరొక మన ఆరోగ్యాన్ని మనమే
పాడు చేసుకుంటున్నాం కరెక్టే ఖచ్చితంగా మనం దీని గురించి కొంచెం పౌష్టిక ఆహారం చేయాలి ఆలోచించాలి ఎందుకంటే జీవితం ఒకటే సో ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఆరోగ్య అవున అకోసమే మనం ఎక్కువ తగ్గించి బయటి ఫుడ్ని బయటి ఆహారాణి
అవునవును అప్పుడప్పుడు మనము చేసుకొని తినాలి రోజు బిర్యానీలే తినకుండా బర్గర్లు పిజ్జాలు అని అవ అనకుండా అప్పుడప్పుడు మంచి పౌష్టికాహారం గూడా తీసుకుంటే మనిషికి ఆరోగ్యంగా ఉంటాడు
మనం ఇంకా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనకు కూడా మంచి ఆలోచనలు కావచ్చు మంచి విధానాలు వస్తాయి. అప్పుడు మనం మంచిగా ఎదుగుతం ఎప్పుడైతే ఇంక ఇలా అస్వస్థకు గురవుతాము ఇంగ అప్పుడు కష్టం అయిపోతుంది.
అవునవును ఇంక చాలా కష్టం అయిపోతుంది అప్పుడు ఇంకా మనం ఇంకా హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తది ఇంకా ఇంకేం ఉండదు ఇంకా అంతా మొత్తం డబ్బులంతా ఖర్చు అయిపోద్ది
తం మన శరీరం కూడా చానా బాధపడుతుంది.
అవునవును ఆ క అవన్నీ చాలా మెడిసిన్స్ అన్నీ అవి మందులన్నీ బావుండవు అవన్నీ కెమికల్స్ తో చేస్తారు కా రసాయనాలే ఉంటాయి అన్నీ అన్ని రసాయనాలు కలిపి చేస్తారు.
కొంచెం క్షీణించి పోత్. తది
అవును అప్పుడు ఆమ ఆమె ఆ మందులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన రోగ నిరోధక శక్తి ఆ మందుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతది.
ఇప్పుడైతే నా మామూలుగ ఉన్నప్పుడు కంటే కూడా ఈ హాస్పిటల్ పోయిన తర్వాత వచ్చిన అప్పుడు ఇంకా మనం తగ్గిపోతాం.
అవును అవును ఎందుకంటే అట్టా మనకు ఒక మ ఆ మాత్రలు ఏమో మంచే చేస్తాయి. కానీ దాని వల్ల ఏదో ఏదో ఒక ఏదో ఒకటైతే వస్తుంది మనకు మళ్ళీ ఫి మనకు
అవును అవునువును అవి చానా దెబ్బతీస్తాయి మన రోగ నిరోధక శక్తి నుంచి తీసుకుంటే మన రక్త ప్రసరణగా కావచ్చు మన గుండె చానా వి తే విధానాల మీద మనకు దెబ్బతీస్తాయి.
అవును అవును చాలా దెబ్బతీస్తాయి దాని బదులు మనము కావాలంటే వీటిల్ని కూడా వేసుకోవచ్చు మాములుగా అమ్ముతా ఉంటారు కదా బయట బండ్ల మీద
కొన్ని కూరగాయలను పళ్ళని కోసి అమ్మడం గాని ఇలాంటివి తినడం వల్ల మనకు కూడా కొంచెం ఉంటది అవును అవును.
ఏదో అంటారు కదా వాటిల్ని ఆయురూ ఏంది ఆయుర్వేదకశాస్ శాస్త్రం ఏదో అంటారు దాన్ని
అవునవునువును ఎప్పుడైతే ఇంగ అట్లా మనం కూడా ఆరోగ్య దీనిన్ని చూసు కుంటామో అప్పుడింగ మనకు కూడా మంచి ఇది ఉంటది.
అవును అవును అందర అలాగే తింతే బాంటుంది రోజు బర్గర్లు పిజ్జాలు కాకండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు
మనా చుట్ పక్ అవును మన చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా బాంటది మంచ్
అవును చాలా బాంటది
మన అందరం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటామ్
అది లేవకా రూ ఒకరు బాగ లేకున్న కానీ అది అందరికి వస్తుంది మ
అవునవును అందులోను సంతోషం తగ్గిపోతది ఎందుక ంటే మన వాళ్ళు ఇబ్బంది పడ్డం వల్ల మనక్కూడా సమస్సే కదా
ఆ అవును కదా మన వాళ్ళు ఇబ్బంది ఉంటే మనకు వాడెందుకు అలా ఉన్నాడు
అ
అది చాలా పెద్ద సమస్య అయిపోద్ది
అవును ఆరోగ్యంగా తింటూ ఆరోగ్యంగా వ్యాయామ పని చేస్తూ ఉంటే మనకు మంచి ఆరోగ్యము మంచి బ్రెయిన్ మంచి మెదడు ఆలోచనలు బాగుంటాయి
పోయిన
అలా మంచి మంచి గా లైఫ్ నడుస్తా ఉంటది
అవునవును సరే అయితే ఇక
సరే
హ్మ్ సరే సరే
ఆ